హాలో అక్క ఏం చేస్తున్నావు అయిపోయినాయ ఉహు చెల్లి ఏం చేస్తుంది
ఏముంది ఫోనే చూస్తున ఏం చేస్తున్నావు
ఏం లేదు
ఆహా
ఉమ్ పొట్టికి ఫోన్ చేసిన నేను అందరు బయటనే కూచురు
ఎవరు
మా మమ్మీ ఆ ఇంగ ఎవ్వవరెవరో ఉండ్రు బయట
ఆహా ఫణి గాడు చేసిండా ఫోన్ ఏమో ఉ
నైట్ ఏస్ ట్వెల్వ్ ఎయిట్ కి ఎయిట్ థర్టీ కి వచ్చిండు వచ్చిండు
ఉహు ఇయ్యలన నిన్నన
ఈ రోజే వచ్చిండు
ఆహా
హ వచ్చినట్టుంది దూరం మాస్టర్
ఏవరు
ఆడే
ఆహా
ఆ
అ
ఇంకా మా ఎప్పుడు వచ్చినావు నువ్వు
మండే ట్యూస్డే ఉన్నాయి వెనస్డే ఉంది వెనస్డే రోజుగా అయిపోయినాక రావాల
నికి ఎగ్జామ్ స
ఎంత మత్
ఆ మా ఇంటర్ నల్సా సమ్ ఏప్పుడు
ఏమో ఏప్రిల్ లో ఉంటది ఏప్రిల్ ఎండింగ్ లో అదో మేరుందో
ఉహు
ఆ ఇంకా ఎమ్ జరుగుతుంది ఊర్లా
ఏముంది గమన్న అయితే అది మా ఇంటి ముందల ఉంది కదా వాళ్ళకి డాడ్ కింద పడ్డారు మీ ఇంటి ముందు అలా ఆయన తోటి పడ్డారు
ఎట్లా
బైక్ మీన్ నుంచి
ఓహో ఆ ఆహా ఇంకా ఏమో ఏమో జరుగుతున్నాయంట అవురోళ్లు కొట్టుకోటున్ రంట
ఆ కొట్ కుకురు కుకురు యూవరు ఆయన అలా బ్రదర్ పెద్ద ఆయన
అంటే రీసన్ ఏది అడా
యాక్చువల్ గా అది మ్యాటర్ ఎటెటో పోయింది ఇది ఏమైంది అంటే వాళ్ళ
ఆ
కొంచెం త్ సివి థౌండ్ తక్కువ వెట్ టక్క
టీవీ సౌండ్ కాద్ టీవీ సౌండే లేద్ ఇడా రీసౌండ్ వస్తునట్టుంది
రీసౌండ్ ఆ ఆ ఓకే పెద్దమ్మ సౌండ్ ఇన్పడుతుంది ఇంకా అది పోట్టి ఫోన్ చూస్తున్నట్
అ ఫోన్ మాట్లాడతుంది
మ్మహ్ వైఫ్ అండ్ హస్బెండ్ స ఎప్పుడో కోట్ కుర్ అన్నమాట చేపట్టారు సిటీలు ఉన్నప్పుడే గొడవ అయింది గొడవయింది ఆలిద్దరికి ఆమ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది వచ్చి ఈ విలేజ్ కి
మరి వాళ్ళ డా సన్ను
అలా సన్ను కూడ
అంతేనా ఎందుకు అట్ ట్లా
మరి దేనికీ గొడవైంది ఆలిద్దరి మధ్యల మనకు తెలివదది
ఆహా
ఆ గొడవ అయింది ఇంగా అమచ్ చి ఇక్కనే ఉంటుంది
ఆ
మనొచ్చి ఇంగ గొడవ పెట్టుకుండు మీరు నేను లేనిదామేని ఎట్లు ఉంచుకుంటారు ఏమంటరు రూ ఎట్ ఇట్లా నేను సాధలేనొననే తెలుసు ఎట్టొస్తది మరి మా ఇంటికి నేను లేనిది ఎందుకు ఉంచుకుంటారు ఆమెన్ ఎలగొట్
అ హ్
ఆ ఇంగా ఆట్టట్ట పోయ్యి వేడికొచ్చింది ఏమంటారు థర్డ్ పర్సన్ ఉండు కదా థర్డ్ చిన్న ఆయన అయన ఇప్ ప్పుడు ఎందుకు మొత్తుకుంటున్నావు. నేను పొద్దుగాల పిలిచి వాళ్ళ పేరెంట్స్ ని పిలిచి మాట్లాడిపిస్తా సైలెంట్గా ఉండు. వండు పో అని చెప్పిండు ఆయన కరెక్ట్ గా మంచిగానే చెప్పిండు.
హు
నేను చేతగానోన్న నేను అంత ఇజ్జత్ తక్కువోన్నా అంత అని ఇంగ సీరియస్ అయ్యి ఈ వల్గర్ గా తిట్టడం వల్ల కొట్టుకుర్రు
హు హ్ హు మరి కాంక్లూజన్ ఏంటి దానికి
ఏం లేదు నెట్
ఏడికిపోయింది ఆడీకా ఇడీకా ఏ ఏడికి
వాళ్ళ ఇంటి
ఆహా పోలే మరి ఆడి నుంచ్చి ఇక్కడ రాలె
లేదు లేదు నో నా నాట్ కమ్మింగ్
వ ఎందుకు అట్లా మరి
ఏమో మనకూడతెల్వదు ఆయన కూడా కోసేపు పున్ను మల్లా చ్చం మరి ఎట్ పోయిండ తెలువదు మనకూడ అది
ఏమో రెండు ద్దమ్ము లేసుకురంట హు హు అజ్జి గాడా అదే ఈడ అన్నడు నాతోటి
ఆ అయినాయి అన్నమాట అందులో యూ మ్యాటర్ ఇస్ కెమ్ మీ మ్యాటర్ కూడా వో చ్చింది. యా నీ మీ వైఫ్ తోటి ఉన్నప్పుడు నేనే తిరిగినారా అట్లా నా క్లాస్ వోచ్చింది. నీ కె మే ఇంత ఖర్చు పెట్టినార నేను ఇంత ఖర్చు పెట్టినా అంత ఖర్చు వెట్టినా అని టో లు
అయ్యా ఆ
ఆ నీకు పెళ్ళానికి నువ్వు ఎకరం రాసిపిస్తివి కారా ఎట్టంగా రాసిచ్చిన్నవ్ రా
ఊ మ్
ఆ ఎంతట ఇల్లు
హు
బిగ్ బదర్ నేనా మీ ఏమంటార్ ఆయనా చిన్న బ్రదర్ ఏంటిది నీక్ నేను ఆడను భూమి కుదపెటీ ఆయన్ని తెచ్చి ఇచ్చినారా నేను మూడు లక్షలు నాలుగు లక్షలు కట్టినారా ఆయన అట్ట గది అన్మాటిగ గిప్ జెప్ సన్ను ఇక్కనే ఇది వరకు సన్ ఇక్కనే ఉంటుండు ఏ లేద బ్ పా పిల్లగాడైతే ఏట్లా గుంజుసున్ తెలుసా వాళ్ళ డాడీని వద్దు డాడీ అటు వాళ్ళ బాబై న్ ఆప్తుండు ఆళ్ళ బాబైనప్తుండు ఓ ఈ పిల్ల ఆ వాళ్ల డాడ్ ఆప్తుండు చింటూ ఆ అప్పుడు పొద్దుగాల కొట్టుకున్నప్పుడు ఆయనకి నోట్ల నుంచి రక్తం వస్తే ఎమ్మట పోయి నీళ్ళు ఇచ్చింట నీళ్ తీస్ లేదంట పడేసిండంట కలవడు ఏయినా అలా డాడ్కి
దంతగానం గోట్కుర మరే
ఏమో పన్నఎత్క్ పోయిందట
మదర్ ఫాదరు మిడిల్ మ్యాన్ వాట్స్ సేయింగ్ మరి
ఏముంది వాళ్ళ మదర్ టోల్ యూ కొట్ర గుంజు కూటుర గుంజు కొట్రా అంటుంది ఆన్ని కొట్టుర్రీ అని అంటుంది
మ్మ్
మరి పెద్దమ్మ ఇక మధ్యాహ్నం మరి నైట్ పోయి ఎప్పుడొస్తుంది మా త్రీ త్రీకి పోతే
ఏట్కోసారి
మార్నింగ్ ఎయిట్కా
ఆ
ప పొట్టి రీల్స్ చూస్తుందా లేదా టీవీ అది
రీల్స్
రైల్సా
ఉ
హ మరి ఇప్పుడు విలేజ్ క వస్త మీరు విలేజ్ క ఎప్పుడు వస్తారు గుడిపడుక్క
ఏమో సున్నాం ఐదు ఏళ్ళు రోడు మీద పండగ చేస్తరాంట
ఆ అవునంటా మీ బ్రదర్లు పండుగ అంట అవునంటా అ డేట్ నో తెలువదు మనక అవన్నీ
అమ వళ వసరు అ అంద్ర మళ్ళ గుడి పండకయతురు
ఎ తింటునవ్ ఎ తింటున్నావా
ఆ
ఏందింట అ చదిలేద అంటున్నారుకరా ప నకుంట ఉమ్ ఉహ్ మల్ల నువు ఎప్పుడు పోతావ్ కాలేజ
మండే పోతా ఉంద భయి
ఊహూ ఉమ్ ఉహ్ ఉమ్
అప్పున్న తర్ పాప అక అక్క
అ మట్ట దరి మాట అట్లా సరింది త గణేష్ అనుకోవు అట్లా జరిగింది స్టాంట్
ఆ అవు ఇక్కడ ఉన్నప్పుడు కూడా మేము ఆడ ఉన్నప్పుడు వాళ కదా ఇ ఆంటి వాళ్ళు
ఓ పట్టంటే భూమి ఉంటారు అ భూమి ఉ అవునా ఇంకా నో రెంట్ పే అంట ఆ సక్స్ మన్ రంట పే ఉందంట
సిగ్గు ఉండాలి మరి కొంచం అన్నా వేస్ట్ వాళ్ళకి
రా రావాలర్చ చెప్ప అమె ఇస్తుందని ఆ ఇంటికాడ ఉండే అంటుంద అన్న ఇప్పుడు ఎవరైనా ఏం కూడా కాద అంటలేను కానీ ఆ భూమికి వచ్చి ఎవరు ఆ సల్ అంటే
ఫోన్లు ఎవడు ఉడా ఏంది కథ బధకు
ఎవన్నాతే మాది లోతే చలా
గడ్ విల్స్ీ రే ఎవీ వన్ హెజ్ అ డే ఎవీ డల్ హజ్ అ డే
ఎస్ ఇ ఎట్టదిడుతు ఎట్లా అంటే అట్లా వాల్ గారు టాకకింగ్ అనమాటే ఎప్పుడు తిట్టాంగ సుదలేదు
ఊ దడ్దిగా
ఆ బిగ్ బిగ్య వైఫ క బయ ఆ విష్ణు నీ తిడుతుంది
ఆహా అ వైఫా అహా తట్ నాట్ హి మైస్ బి బిగ్ పిగ్గు
అట్టేట్ల సని కత ఆ చెప్పకుంట ఎట్లా వస్తావ అని
ఏ స్లి తింగడు తన్నదర అంటుడా
లేదు లేదు నువ్వు నాకు చెప్పకుట్టే ఎల్టోస్టవ్ సారే అక్క మళ్ళీ చెస్ తాగు నీళ్లు మట్టకట్ట కొగా మ్మ్